హలో దగ్గర పెట్టుకోమే కట్ అయిందు అసలు వాయిస్ వస్తుందో లేదో గూడ డౌటు
మే ఇప్పుడేమ వచ్చా అది దగ్గరే ఉంది ఫోను బ సామె ఒళ్ళంతా నొప్పులే చార్జింగ్ ఐపోయి చింది చార్జింగ్ అయిపోయి ఒచ్చింది
రేపు నైటు టువెల్ లోపల కదా
ఆ కాదు రామలక్ష్మికి ఫంక్షన్ చేశారా శ్రీమంతం
అది నాకు తెలిదే నేను అడగలేదా పిల్లని వాళ్ళ అతుండే దీనికి వాళ్ళ జేస్ స్తారులే వాళ్ళు వాళ్ళ అమ్మోళ్లు చేస్తారు
ఆహా డబ్బులు ఇచ్చే బద్లో గిఫ్ట్ ఏదయిన కొనియచ్చు కదా గుర్తుగా ఉంటుంది
అర్ధం గాలా
డబ్బులు ఇచ్చే బదులు గిఫ్ట్ ఏమైనా కొనియొచ్చు కదా గుర్తుగా ఉంటుంది
ఏం పనిచ్చది
అద మంచిద
చెప్పు పేబ కేవనా కో అలా నేను ముందేమనుకున్నా గొలుసులు తీసిద్దాం అనేసి ఉన్నా ఆ బా ఆ పాప అట్లా అయిపోయింది ఇప్పుడు ఆ గొలుసులు చూస్తే వేరే రేంజ్ లో ఉన్నాయి్
త దౌజండ్ కసని గల్ట్లా
ఇప్పుడు ఇంకా ఎక్కువైతయి చిన్న పిల్లకాయలు కదా చానా పడతాయి పెద్దోళ్ళ కన్నా చిన్నోళ్ళుగా ఎక్కువ పడతాయి వాళ్ళకి చానా బరువుగా వేస్తారు
ఆ పాప కన్న వాళ పాపకిస్తు కూడా
నన్ను బాగా చూసుకుంటున్న పిల్ల ఫస్ట్ మేము శత్రువులు తెలుసా మా ఇద్దరికి అసలు పన్ననే పడేది కాదు కా స్కూల్లో ఆపిల్ ఎవరో నేనె ఎవరో అసలు ఎంత గొడవ పడేటో వాళ్ళమో ఇద్దరం నాకు నచ్చనే నచ్చదు ఆ పిల్ల అంటే మళ్ళీ ఆ పిల్లే వచ్చి వచ్చి మాట్లాడడం ఆ పిల్లు తినకపోయినా నాకు పెట్టేది బాగా చూసుకుంటును అబలు మీర ఏమున్నా సరే నాకు ఇచ్చేస్తుంది తినకపోయినా సరే నేను తింటే చాలన్నా బస్త
మరి నువ్వు చెప్పచ్చు కదా పెళ్లి కాకముందు ఎందుకు అంత తొందరగా నిర్ణయాలు తీసుకుంట
నేను చెప్పినాను నాకు ఒకప్పుడుం ఊరికి పోయా ముంటూ మా ఇంటికి వచ్చి వాళ్ళకి మాకు ఒక ఐదు వీధులు గ్యాప్ ఉంది నేను ఫుల్ ఫీవర్ తె నాకప్పుడు చాలా ఎక్కువ ఉండే కడుకోని ఉన్నా లే కూడా లేని పరిస్థితి చూసేదిాంతక వచ్చింది ఫ్రూట్స్ అని కొనుక్కొని వచ్చి ఇచ్చేసి మాట్లాడేసి పోయింది నాకు ఇలా చెప్పింది ఎవరో వస్తారంట చూసుకోవడానికి అని చెప్తే నువ్వు చేసుకోవద్దు చేసుకోవద్ జస్ట్ చూసుకుంటారంట అందుే న ఏం చేసుకోంటే అనే సరిప్పుడే చెప్పి వాడి మీద కోపం చేసుకోవద్దు వాళ్ళు బాధపడతాారు అంటే సరే అని చెప్పి పోయింది ఊర్లోకి పోతే సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకు వచ్చ ఏమని అడిగితే ఇంకా వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇంకా వాడు మంచి చూడంట అ డాడ దొడకడంట ఇం మా ఇం వాళ్ళు కూడా ఇచ్చ చేసేద్ద అడి
ఫస్ట్ లో అందరూ మంచి వాళ్ళే తర్వాత తెలుస్తుంది అబ్బాయిల గురించి నటిస్తారు
ఎవరన్నా ఉంటే చెప్పు ఇట్లా అనేసి మోసం చే చెప్పాలి అనేసి నేనేం చెప్పలేదు రోయి
అయినా వాడికి సిగ్గు లేదా ఆ అమ్మాయి ఉన్నప్పుడూ వేరే అమ్మాయిని లవ్ చేసి మళ్ళీ ఆ అమ్మాయి వదిలేసింది అనీ ఈ అమ్మాయితో తిరు
అదే కదా అది కూడా పెళ్ళి అయిన తర్వాత వాడికి సిగ్గు లేదులే గానీ మొన్న గూడ ఫోన్ చేసి బెదిరిచ్చాడంట డబ్బులు ఈ అని
ఎందుకంట ఇచ్చేదీ
పెళ్లి అయిపోయిన తర్వాత ఈ పిల్ల ఏమంటే పెళ్లి కాకముందు వాళ్ళకి చెప్పలేదు వాళ్ళ ఇంట్లో భయంతో
కాదు డబ్బులు ఇయ్యమని బెదిరిచ్చేది ఏమిటంట
వాడికీ ఒకే ఒక్క కొడుకు చేత్తనా కొడుకు పోరంబోకు కొడుకు తెల్సా బూతులు దీంట్లో మాట్లాడకూడదు
ఊహు
చానా వరెస్ట్ అందర్నీ నన్ను కూడా గెలుకుతాడు ఎవ్వరు ఎవ్వరు కనిపించినా వదలడు పాపం ఆ పిల్ల నా వరకు సైలెంట్ గున్నింది ఫ్రెండే కదా ఆపిల్ల ఏం చేయ్యదూ చేస్తే వాడే చేయాలిఏదన్నా అనే చి గమ్మున ఉండింది చెప్తా అనింది ఏ వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు అనేసి ఆపిల్ల నాకే సపోర్ట్ చేసేది అప్పుడు కూడా కొంచెం కూడా ఆ అట్లేమి అంటే ఇబ్బంది పడకు నాతో గొడవ పడకుండా ఉండేది నేనే ఇంకా ఆపిల్ల తో గొడవ పడతాను కావాలంటే వాడు అలా మోసం చేసి ఈ పిల్ల ముందరే చేతులు వేసుకోవడం తిరగడము అన్ని చేస్తే ఈ పిల్లకు మండింది వాళ్ళే అంత హ్యాపీగ ఉన్నప్పుడు నేను ఏ తప్పు చేయందాన్ని నేను ఇంకంత హ్యాపీగా ఉండాలని ఆ పిల్ల వాళ్ళ ముందు ఇంకా హ్యాపీగా ఉండే అందరూ అడిగారు తెలుస నువ్వెందుకింత హ్యాపీగా ఉన్నావని ఆ పిళ్ళ నాక్ ఆన్సర్ ఏం చెప్పింది వాళ్ళే అంత హ్యాప్ గా ఉన్నారు నేనెందుకు ఉండకూడదూ అది కూడ కరెక్టే లే అనుకున్నా ఏం ఓవరాక్షన్ చేస్త చిత్తారమ్మ స్వామి వాళ్ళిద్దరూ ఇప్పుడూ ఆ పిల్లె ఆ పెళ్ళి అయిపోయింది కూతురుంది చూడు అదే అమ్మాయి వాడు లవ్ చేసిన అమ్మాయి పది మందినీ మెయింటైన్ చేస్తుందంటా ఆ పిల్ల ఫోన్ చేసిందంట మొన్న ఎలా ఉన్నావ ఏమి అని ఈ పిల్లకి ఫ్రెండ్సే కదా ఇద్దరూ అయినా కూడా ఈ పిల్ల ఏం అసలు కోపమే లేకుండా ఆపిల్లతో ఉంటా అంటే నాకు ఆశ్చర్యం వేసింది అంత పెద్ద మనసు నాకు లేదులే అమ్మ అనుకున్నాను నేనైతే మోసం చేసిన ఫ్రెండ్ ని మోసం చేసింది కాబట్ నీ పక్కన పెట్టుకొని అసలు అంత హ్యాపీగా ఉందిండి అంత బాధపడతా ఉండింది అంటే నాకు తలచుకుంటేనే ఏ మరి ఇద్దరూ కావాల్సిన వాళ్ళే ఇద్దరు మోసం చేశారు అయినా ఆ పిల్ల వాళ్ళతో మంచిగానే మాట్లాడుతుంది వాళ్ళే వనికి హలో
హలో ఆ
ఆ వస్తాం
ఆ
ఉన్నావ
ఉన్నాను దీనికి రిసీవ్ కలిసి బానే వచ్చాయ
ఇంకా ఏమో మీరే చేసింది గుర్తు లేదు వచ్చేదెదో బాగనే ఉంది ఇంకా చప్పాలంటే టానిక్ లిమిట్ అయిపేన్ద్
లిమిట్ అయిపోయిందని ఎట్ల తెలుస్తుంది.
నాకు ఇన్ఫాంట్ ఉంది కదా ఎంత మంది చేసారు వాళ్ళు థట్టి కాల్స్ కడితే తీసుకోగల అంటే అప్పుడు బొచ్ మనం తిసుకున్నా కూడా వాపస్ తీసుకుంటే వాళ్ళు డబ్బులు రావేమో పక్కన వాళ్ళకి అని ఉంటది గదా వొస్ సుందో రాదో డౌట్ అందుకని ముందే చప్తాను మీకు ఉందో లేదో అని మళ్ళీ రాక్పోతే వాళ్ళకే లాస్
మా అమ్మ వాళ్ళు మా వాళ్ళ అన్న కొడుక్ పెళ్ళికి వెళ్ళార్ తెల్సా ఎంత బా రెడీ అయింది తెల్సా మా అమ్మ బా అంటే చాల్ రోజులు అయింది కదా కుంకుం పెట్టి
ఓ
ఎప్పుడో దేవుడి కుంకము అట్ల పెడ్తుంది పెట్టింటే ఫేస్ లో ఎంత కళ ఉంది తెల్సా ఎంత బావున్నారో అక్కా చెల్లెలు ముగ్గురు ఒక్ ఫోటో పెడ్తా చూడు
ఈ ఏదో ఒటి పెట్టంది మొంగ్
ఆ
నీకానా
అర్థం కాలా
వాట్సాప్
వాట్సాప్ డీపీనా
మీ మమ్మీది అదే మాల యేసినప్పుడది
అది నీలా వాళ్ళ మమ్మీ
అవును కళావతి ఎవరు
మామ్మే నీలా ఈ పోటలో చూడు మా అమ్మ ఎంత బాగుందో కదా
చేస్త
ఫేస్ క్లారిటిలా
హ్మ్ పక్కన వాళ్ళిద్దరు ఎవ్వరూ పిల్లోలు
వాళ్ళా మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు పిల్లలు
మీ మామ కొడుకు కొడుకులా
హ్మ్ హస్బెండ్ చనిపోతే అంత కష్టం అంటే అసలు వేరే వాళ్ళు ఇ
ఆ చానా
ఆ మనకి ఇష్ట
అయినా ఆ రూల్స్ పెట్నోడిని మా అమ్మమ్మ అయితే దేవుడి పట్టాలకి పసుపు కుంకుం కూడా పెట్టదు తెలుసా పాపం అనిపిస్తుంది అప్పుడు నాకైతే అలా ఎందుకు పెట్టకూడదు నాకు కూడా తెలదు పెట్టదు నేను పెట్ట పెట్టామమ్మా ఏం కాదులే అంటే అవన్నీ నీకు తెలీదు నువ్వు గమునుండు అంటుంది అంటే వాళ్ళు లే ఇప్పుడు మాత్రం పెడ అన్నారు పెళ్ళైన తర్వాత మాత్రం ఎందుకు మారిపోయింది అన్నాడు ఈన నేను
మేము కూడా అంత మా అమ్మ కూడా అట్లే అంటుంది అవన్నీ పట్టించుకోద్దుమా మేము అని చెప్తాం మేము కూడా బయటా కర్ణాటకలో ఎట్లుంట ట్టారు తెలుసా హస్బెండ్ చనిపోయినా కూడా అన్ని అన్ని ఎట్ండ అన్నీ పూలు పెట్టుకుంటారు కుంకాలు పెటు
దాంట్లో తప్పేం ఉంది వాళ్ళ తప్పేం ఉంది కాదు వాళ్ళ చనిపోతే వీళ్ళకీ ఆ నాకు ఎంత కోపం వస్తది అంటే డామినేట్ చేసి మాట్లాడతాను
ఇంకా వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు తెలుసా ఇంకా
ఎంత
అంతే ఇలాపో పో పాపమంట పోతే అమ్మా బందవళ్ళ ఇంట్లక్ మాత్రమే తీసుకొని ఉంటార మా అమ్మ ఎవరింటికి పోతాడా
ఈ సైడ్ అయితే అట్లాంటే ఏ దూ ఇంలో మన పోవచ్చు కానీ ఏమన్నా పండగలు అట్లా వస్తే ఫస్టు పెట్రో అ
ఓ
నాకు అర్థం కదా పెగాప్పు వాళ్ళచ్చకుడా
అ కట్టజ అదునా హలో
ఆ సరే చెవే
ఏ ఈ నంబర్కే చేయాల
ఓకే
ఆ
అవును అయి ఎందా దీనికి
ఏమొ తెలియదు
ఫోర్ టైమ్స్ అఇందా
ఆ అఇంది
కే
నీను నీ నెంబర్కి చేస్తా